హలో
హలో
ఆ అక్క బాగున్నార
ఆ బాగున్నా బాగున్నారా మీరు
కా ఏం చేస్తున్నావ్
ఏం లే కాళీగానే ఉన్నా
ఆహా అయిందా పని
ఆ కాలేదూరా ఇంకా అయింద మీది
ఆ అయింది మా పాప తినవంటే తింటలేదు కూర్చున్నా అట్లా నేను తినేసి ఇప్పుడే
ఉ హూ స్కూల్ లేదా మీకు
మా మాపా టూ ఇయర్స్ ఏ కదా
ఆ ఓకే
ఉం మీ పాప పోయిందా స్కూల్ కి
ఆ వెల్లిందండి
ఆ అయిందా ఇంట్లో పనంత
ఇంకా గలే.
అంతేనా అ హ హ అ యెమ్ ఒండింరు మరి వంట.
క్యాబేజీ.
ఆహా, నేను పాలకూర పప్పేసిన, అన్నం మొండిన. ఉప్మా జెస్తే ఏమో, ఉప్మా తింటలేదు, పప్పేసి పెట్టినా ఊస్తుంది. ఇయళ డాడీ నైట్ చిప్స్ తేస్తే ఆ చిప్స్ తినుకుంట కూసుంది.
ఉహు.
ఊమ్ హ చి. కూసుంటే అవి తింటుందీ, ఆడుకుంటుంది, ఇగ ఆ బ్యాట్. ఉతికి బట్టలు ఏస్తా ఉన్నా, బట్టలు, హు ఊమ్.
బల్ ఇలండు.
ఆహా.
ఇంట్లో ఒకరే ఉంటార ఇగ, పాప స్కూల్ వొయి అన్న పనికి వొతే. ఆహా అంటే అత్తయ్య గారు, మావయ్య గారే ఉంటారా.
వాళ్ళు వేరే ఉంటారు, మేము వేరే ఉంటాం.
ఆహా అవునా. హ్మ్. ఊమ్ ఇగ వంట జెస్తే పని అయిపోతే ఒక పని అయిపోతది ఇగ.
అవును.
ఇగేముంది ఇంట్లో పని అంతా చేసుకున్నా.
ఆ.
ఊమ్ ఎమన్నా గుల్లాలాకు దిరుగుతా అక్క మీరు.
హ తిరుగా.
అసలు ఎడికి వొవ బయిటికి.
ఏదైన్నా అవసరం ఉంటే అర్జెంట్టు వెళ్తా గనీ అ ఇంట్లోనే ఉంటా.
ఫంక్షన్ల కేనా పోతారా పోరా.
పోతం మీలు వొతరా.
ఏమ్ బోను అది ఎప్పుడో. సారే అంటే దగ్గరగా బాగా క్లోజ్ ఉన్న ఫంక్షన్స్ కి బోతా. ఇగ నార్మల్గా అవే నార్మల్ ఎవరైనా చెప్తే ఇగ మ ఆయననే పోయి ఓస్. తడున నేను బోను.
అవునా.
ఊమ్. అంటే ఇగ ఫంక్షన్స్ కె ఏ మన తోటి క్లోజ్ ఉండే వాళ్ళ ఫంక్షన్స్ కె పోవు పోవాలనిపిస్త. నాకు.
హ.
ఊమ్. ఇగ ఏదో నార్మల్ గా పొయ్యి వొచ్చేటట్టు ఉండకుండా ఒక రెండు రోజులు ఉండే ఫంక్షన్ల లే. ఉంటేనే పోతాయిగా.
అవునా.
ఊమ్.
ఆడోలం ఏ పక్స్. ఏడికెళతాం ఏంబటే రావడ మేనా.
పొద్దుగాలా పోవాలా సాయంత్రం కల్లా ఉరికి రావాలే
ఆ
ఉమ్ మా పాపనయితే బట్టలు ఉతికి ఆరేసి ఆరేసిన బట్టలన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇంట్ల లేస్తుంది.
అవున మా పాప కూడా చేస్తది పని బానే పని బ బనే చేస్తది మా పాప కూడా గిన్నెలు తోంతది ఇల్లు ఉడుతది మొత్తం చేస్తా ఉంటది
ఆ ఆ బానే
టెన్ ఇయర్స్ పాప కదా కొంచెం అలవాటు చేస్తున్నా నేను
ఆ అంతేనా మా పాప అసలు చిన్న పాపనే పా పాకుట పాక్ కుంట పోయి అలా ఆగుతది ఇయా ఎప్పుడు నడుస్తది అటు ఇగ టూ ఇయ
అ ఉమ్ ఉమ్ అవునా ఇంటి దగ్గరనే ఉంటావా నువ్వు ఇంటి దగ్గరనే ఉంటావా.
హలో ఆ ఇంటి దగ్గరనే ఉంట అక్క వినిపిస్తలేదా వాయిస్ నాది
వినిపిస్తోంది నాది వాయిసు వినిపించట్లేదా అని
ఆ ఇనిపిస్తుంది నా వాయిస్ మీకు ఇనిపిస్తుందో లేదో అని
ఉమ్ ఇంటి దగ్గర్నే ఉన్నారా
ఆ ఇంటి దగ్గరనే ఉంటాక డిగ్రీ చేసినా ఇంటి దగ్గరనే ఇప్పుడు బిఈడి అప్లై వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా. ఇగ కాలేజిలో ఇగ జాబ్ అంటే చిన్న పాప ఉంది కదాక్క
మీ అత్తయ్య వాళ్ళు లేరా
ఆ వాళ్ళు చూసుకోరు వాళ్ళు సపరేట్ ఉంటారు మేము సపరేట్ ఉంటాం.
అవున
ఉమ్ ఆమ ఉంచుతా అన్నా ఆమ చూసుకోదు. మా పాప పుట్టినప్పనుంచి ఇప్పటిదాకా అన్నం కూడా తినిపియలేదమ ఆమ చూసుకుంటాద ఇగ
అంతే అంతే ఉంటది అత్తాలు అంటే
ఆ వాల పిల్లల్ని ఆళ బిడ్డ పిల్లల్ని అయితే ఉంచు
ఉమ్ ఉమ్ మాది కూడా అదే
ఇగ నా దగ్గర వదిలే సి బాధపట్టము కన్నా మన కడ ఉంచుకొని మూడు పూటలు ఇంత తినిపించుకొని మన కళ్ళ ముంద ఉంటే కొంచెం మంచిగా అనిపిస్తది. ఉమ్ ఆళ్ల కాడ వదిలేసి టెన్షన్ అమ్మ ఆమ చూసుకోదు ఆమ కడ వదిలేసి వచ్చినం ఏం చేస్తుందో ఏమో పిల్ల ఎట్టుందో ఏమో
ఆ అట్లనే అనిపిస్తాది
ఉమ్ ఆ పాలు కూడా మరుస్తలేదు పాల్ మారుస్తది ఏమో రెండు రోజులు తీసుకపో అంటే ఆ మా కరువు పని లేదా మీ పనికి పోవద్దా అనిన్నది. ఉమ్ ఇగ వదిలేసిన ఇగ చూస్కోపోతే సూస్కోప్పయ్య అని ఇగ మా అమ్ అమ్మకి చెప్పినా మా అమ్మనేమో మా అమ్మ ఇల్లల పనికి పోతది హైదరాబాద్లా అ ఇగ పని ఆమెకే ఉంటది ఇక పిల్లని తీసుకపోతా అంటది గానీ నేనేం చను మళ్ళీ ఇళ్లలో పని చేస్త కుంటాయి అని ఎడతిప్పుతందెండాలని ఏమని ఇన్నొంచి ఆడికి బస్సుల ఎక్కి పోవాలి అత పోకం మల్ల ఇవన ఎత్తుకని పోవాలిగా
హ్మ్మ్
ఉమ్మ్ ఎల్ అట్లానే వద్దని చెప్తాయిగా
ఉమ్మ్
హ్మ్మ్ ఎ క్లాస్ చదువుతుంది మీ పాప
మ పాప ఫర్త్
తా
హమ్
ఇంకా ఎంచేడెం ఆ ఫస్ట్ కాన్పు పాపే
ఉమ్
ఉమ్మ్
ఎప్పుడైంది మ్యారేజ్
మరేజా నా ఏమంటారు టూ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి మ్యారేజ్ అయ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో అయింది
ఉహామ్
ఆ ఉమ్మ్ నాకు మ్యారేజ్ అయిన టూ మంత్స్కే మా పాప అంటే మా పాప కడుపలా పడ్డది
ఉహ్మ్
హమ్మ్ ఇంకాబ సినిమాలు చూసినావా రీసెంట్గా
నేను మూవీస్కి వెళ్ళాను ఇంట్లోనే చూస్తా
ఎల్లవ ఐ బొమ్మ మూవి రూల్స్ అట్లనే టీవి లానా
టీవీల చూస్తా
ఆహా
ఇంకా చూస్తా లేకపోలేదు ఫోన్ లోనే ఏమైనా ఉ రీల్స్ కనుక చూస్తా
ఆహా వేంపైకు కొత్త కొత్త సినిమలు అన్ని వేస్తాడు కదా వెబ్ సిరీస్లల్లా
ఎస్తలే గాని
అంత ఇంట్రెస్ట్ల్ ఉండవు ఆ సినిమా లిగా సీరియల్ చూస్తావా
సీరియల్ అంటే టీవీ పెద్దది కూడా నేను ఫోన్నే చూస్తా మొత్తం ఏదైనా
హా సీరియల్ చూసినా ఫోన్లనేేనా
సీరియల్ మూవీస్ ఏం చూడను రీల్సే చూస్తా
ఓ అమ్మా అంతేనా
ఉంతాయిగా నాకు ఇష్టండాలి చూడాలంటే అప్పుడు అప్పుడు చిన్నప్పుడు చూసేది బాగా కానీ ఇప్పుడు చూడట్లే
ఆ హా
మా పాప చేస్తది రీల్స్ బాగా చేస్తది మా పాప
అంతేనా డ్యాన్స్ వేస్తవా
బాగా చేస్తది ఆ
డాన్స్ వేస్తదా మంచిగా
నేను కాదు మా పాప చేస్తది రీల్స్ చేస్తది బాగా
అదే డ్యాన్స్లు వేస్తదా పాట తను వీడియోస్ ఏమన్నా పెడతాదా
వీడియోస్ వస్తాయ్ యాక్ట్ యాక్టింగ్ చేస్తాదామే
అవునా ఏమను ఉంటాది ఇన్స్టా ఐడి నేను కూడా చూస్తా
ఇట్టే ఎల మౌని
ఆహా
ఇ
ఫోటో ఎవరిది ఉంటాది
ఫోటో ఉండ నాదే ఉంటది
ఆహా మీ ఫోటో ఉంటదాా
మీది ఉందా ఇన్స్ట
ఆ నాకు కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ గానీ నేనే ఏం రీల్స్ చెయ్యా పెళ్ళిగాక ముందు చేసేది కానీ అప్లోడ్ చేయకపోతుండే జస్ట్ స్టోరీ పెట్టేది వలేసి హైలట్స్ లో వెట్టి
ఎమ్ ఏం పెట్టినావ్ ఇన్స్టాలా
నాదా నాది శ్రేయ అని ఉంటది ఇన్స్టాలో
యా మీ పాప పేరా
అయలేదు మా పాప పేరు జేష్విక నా పేరు శ్రేయ
మాక్క బిడ్డ కూడా జేసిత మాక్క బిడ్డ పేరు
అవునా ఈమకి ఏమంటారు జె మీద వచ్చిందంట మనం చూపిస్తాం కదా ఇక జె మీద వచ్చిందంటే ఎన్ని పేర్లు ఎతుకంగా ఎతకంగ అసలు ఏం పేర్లు మంచిగా లేవు జె మీద వేరే పేర్లు పెడదాం అంటనేమ వద్దు ఆమెకు వచ్చిన అక్షరం మీదనే పెడదామ అని మా అమ్మ
ఆ
సరేలే అని ఇక జె మీద పెడితే ఇక జేష్విక ఆ రెండు పేర్లు సెలెక్ట్ చేసినాం జష్వి జష్విిక ఒక ఒకటి జాహ్నవి ఒకటి జాహ్నవి ఓల్డ్ పేరే కాబట్టి ఇక జేష్విక ఉమ్ మీ పాప పేరు
అక్షర
బా అంది పేరు
ఉహు
ఉహూ ఇంకా అది మూవీ రూల్జ్ మా ఇంటి బంగారం సినిమా వస్తుంది కదా చూడక పయరు
ఆ కొద్దిీ సేప్ చూస్తా బందస్తామ
ఆహా నేను చూద్దాం అనుకుంటా గాని మా పాప ఫోనే ఇయ్యదు ఫోను ఫోను ఊరికే ఆ చూస్తది ఆ ఫోన్ ల
ఉమ్
ఆ
ఇంకా ఆ చెప్పండి.
మ్
అబ్బో, పాప స్నానం చేస్తందిగా.
నా మా పాప పాల బండి వస్తే ఆడికిపోతుంది. బండ్లాకాడిగకి పోతే నాకు భయం. ఏమైతాది. కోపమొస్తాదిగ
మ్
పోయి మధ్యాహ్నానికి వస్తాన ఏమంటారు గోడలుగిల్లు కొని తీస్తుంది.
అవునా కొంతమంది కొంతమందికి అలవాటు ఉంటాది కదా గోడలు తినేది.
అ ఇ ప మొన్ననే మొన్నటి నుంచే గోడలు గిళ్తుంది. ఈ నాకుతుంది ఇక కూలర్ కాడికి పోయి గడ్డి నాకుతుంది. మ్ ఆమె చెంప కేసి కొట్టినా, కోపం వస్తాది నాకు అట్లా చేస్తే. బియ్యం ఏరుతుంటే వచ్చి బియ్యం అడుగుతుంది. మ్ ఉ ఊ విసుగొస్తాది. ఒక్కొక్కసారి మంచి ఉంటది. మంచిగా ఆడుకుంటాది, సతాయిదు ఒక్కొక్కా ఈసారేమో అసలుబ్భా అనిపించింది ఇక ఎప్పుడెప్పుడు పండా పెడదామా అనిపిస్తాది సతాయిస్తుంటే.
అవు
బాగా సతాయిస్తుంటే పండ పెడతా ఈ ఆటో ఇటు ఊపి తిప్పి అటు ఇటు ఎతుక్కొని తిరుగుకుంటా పండ పెడతా ఇట్ల నో అట్ల మ్
ఇంకాయేంది నువ్వు ఇంటి దగ్గరనే ఏం తినే రకాలేనా నువ్వు.
ఆ నేను ఖాళీనే అక్కా ఏం పని లేదు. ఇక ఇంట్లో పని చేసుకొని పాపని చూసుకోవటమే పెద్ద పని ఇక
ఉమ్
ఉ ఈ పాప కొంచం పెద్దగా అయ్యి ఇక ఒక టూ ఇయర్స్ పెద్దది స్కూల్ కి పోతాది.
మ్
దేవుడిదయ వల్ల కొంచెం ఎవ్వరు ఏం అందకపోతే ఇక మనం ఏమైనా చేసుకోవచ్చు మన ఇంకొకరుఅందిర్రు అనుకో మళ్ళా ఇంట్లోనే ఉండాలి. మళ్ళా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్.
మ్ ఉహ్
మ్ పిల్లలు పుడితే ఇగ మనకంటూ లైఫ్ ఉండదిగ మొత్తం మొత్తం వాళ్ళని చూసుకోవటమే సరిపోతాది. ఆ సంతోషమైన, బాధయినా వాళ్ళతోటే
నాకు నాకు కూడా ఒక బాబు, ఒక పాప.
ఆ
అయితే బాబు చనిపోయుండు.